హలో
హలో చెప్
ఆ ఏంటి వాళ్ళ మీ ఇంట్లో ఆవకాయ పడుతున్నారా? మా ఇంట్లో అయితే మామిడికాయల ముక్కలు కోసారు. నీకు ముక్కల మీద ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టమేనా?
అవునే మా ఇంట్లో కూడా రేపే పెడుతున్నారు నాకు గ కొత్తప్పచ్చెక వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుంటే చాలా ఇష్ మీరు ఈసారి ఎన్ని కాయలు పెడుతున్నారు ఏ వెరైటీ కాయలు
మేమొ ఒక వందకాయలు పెడుతున్నాం. కలెక్టర్ కాయలేట అమ్మ బెల్లం ఆవకాయ చేస్తానంటుంది. నీకు తెలుస అది ఎట్లాచేయళ, మరి నాకు ఆ తీపి తీపిగా ఉండే పచ్చడు అంటే మస్తు ఇష్టం.
తెలుసు మా పిన్ని బాగా చేస్తుంది. కావాలంటే అడిగి చెప్తాను అన్నట్టు. మీ పెరట్లో వేసిన గులాబీ మొక్కలు పువ్వులు పూసాయా, మా ఇంట్లో చామంతి మొక్కలు అన్నీ వాడిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
పూసా ఏ రోజు లేద పూలు పూస్తున్నాయ్ మమ్ మొక్కలు కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు పోయి బాగా పెరుగుతాయంట. నేను మొన్న కొత్తగా మల్లె మొక్క కూడా వేసాను. వర్షాలు పడితే బాగా వస్తుందిగా.
అవునా నేను కూడా రేపు ఇప్పటి నుంచి అలాగే చేస్తాను. మా ఊరి చెరువు దగ్గర ఆ గట్టు మీద ఉన్న రంగురంగు పువ్వులు చూసావా, అవి చాలా బాగున్నాయి. మనం వెళ్ళినప్పుడు వాటి కొమ్మలు తీసుకొని వద్
ఆ తెచ్చుకున్నాం. అసలు చిన్నప్పుడు మనం మా చెరువు దగ్గర ఎంత ఆడుకు ఆడుకోనేవాళ్లమో కదా ఆ తొక్కుడు బిల్లా వామన గుంటలు ఆడిన రోజులు మళ్ళీ వస్తే బావుండనిపిస్తుంది. నీకు గుర్తున్న మనం ఒకసారి స్కూల్ ఎగ్గొట్ ఆ చింత తోపికి వెళ్ళాం.
ఎలా మర్చిపోతాను. అప్పుడు మా నాన్న కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తె. నువ్వు అప్పుడు భయపడే చెట్టు వెనుక దాక్కున్నావు కదా. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే ఎంత వింతగా అనిపిస్తుందో కదా!
అవును అప్పుడు మనకి ఏ కష్టాలు లేవు. ఏ బాధలు లేవు.
ఆ
అవును మొన్న మీ అమ్మ నేర్పించిన గొల్సు కట్ పూర్తి చేసావా నువ్వు నేను పాత సున్ని మీద చిన్న పూవు లో డిజైన్ వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న మెరిసేపు పూసలో నాకు కొంచెం ఇస్తావా.
చేశాను కానీ ఒకచోట ముడి సరిగ్గా పడక ఊడిపోయింది. పూసేలా ఉన్నాయి నా దగ్గర రేపు సాయంత్రం నా ఇంటికి రా యిస్తాను. మనం ఇద్దరం కలిసి ఆ కొత్త మెడల్ బ్లౌజ్ కు కట్టింగ్ నేర్చుకుందాం.
ఆ నేర్చుకుందాం. మా పిన్న దగ్గర పాత టైలరింగ్ మిషన్ ఉందంట. అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మన బట్టలు మనమే కుట్కోవచ్చు. బయట కుట్టించాలంటే చాలా డబ్బులు అడుగుతున్నారు. కదా ఈ మధ్య అసలు.
అవును సంతల మొన్న రంగురంగు ను దారాలు చూసాను నువ్వు వచ్చేటప్పుడు ఆ పింక్ కలర్ దారం ల్ తీసుకొని వస్తావా మనం ఆ కొత్త చీరకి కుచ్చులు పోద్దాం చాలా బాగుంటుంది
తీకొస్తాను సంతలో ఆ మట్టి గజ్జులు కూడా బాగున్నాయి చూసినావు నువ్వు నీకు ఏ సైజ్ పడుతుందో చెప్తే అవి కూడా కొనే తెస్తాను నేను మొన్న నేను కొన్నవి నాకు కొంచెం టైట్ ఉన్నాయ అనిపించింది వేసుకుంటే
నాకు రెండు ఆరు సైజు సరిపోతుంది ఎరుపు రంగువి చూడు సంతలో అవే వడి వేడి మిరపకాయ బజ్జీలు తిన్నావా లేదా అక్కడ వాతావరణం మారదు
తిన్నాను కానీ కారంమ ఎ పోయి నీళ్లు తాగాని అనుకో అన్నట్టు మీ ఆవిధడ వేసింది ఆ పాలిస్తుంది ఇప్పుడు మా ఇంట్లో కొత్తగా రెండు కోడి పిల్లలు తెచ్చారు మా డాడీ చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అవి
వేసింది తెల్లటి బొజ్జి దూడ పుట్టింది గెంందుతుంది కోడి పిల్లలకి గద్దలు రాకుండా పైన ఏదైనా గుట్ట బోర్లించు ఆ పెరట్లో ఉన్న ఒక్క బాగా అరుస్తుంది
అవును జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే పిల్లలు ఎత్తుకపోతాయి కదా
ఏంటే ఏమున్నా మీ అమ్మ చేసిన సొడుండవి చాలా బాగున్నాయి అందులో నెయ్యి ఎక్కువ వేసారా లేక బెల్లం పాకం పట్టారా నాకు కూడా ఒకసారి వాటి తే చెప్తే నేను ఇంట్లో చేస్తాను
అమ్మా మనుమొళలి బాగా వయించ మర పొడిగొట్టింది బెల్లం కంటే పంచతర వేస్తేనే పిల్లలకి బాగా నచ్చుతుంది అంట కదా రేపు నువ్వు మా ఇ ఇకి రా ఇద్దరం కలిసి మరికొన్ని చూడదాం మరి
సరే వస్తాను మరి ఆ నువ్వులో ఉండలు కూడా చేద్దామా మా ఇంట్లో కొత్త నువ్వులు ఉన్నాయి అవి తెస్తాను బెల్లం పాకం సరిగ్గా వస్తేనే అవి గ టిగా రావు జాగ్రత్తగా ఉండాలి
ముొదరిపోతే పల్లడు పోతాయి జాగ్రత్త అన్నట్లు టీవీలో నిన్న వచ్చిన కొత్త సినిమా చయూసావో లేదు అందులో పల్లెటూరు సీన్లు అచ్చం మనోర్లాగే ఉన్నాయి కదా
చూశాను ఆ హీరో వాళ్ళ ఇల్లు అయితే మా ఇంటి స మా ఊరు సార్ పంచవారి ఇల్లులాగే ఉంది ముఖ్యంగా ఆ పాటలో చూపించిన గోదావరి గట్టె ఎంత బాగుందో మనకి కూడా అలా ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తుంది ఒకసారి
అవును కానీ మనకు అంత దూరం వెళ్ళే ఛాన్స్ ఎక్కడి లే సినిమాలో చూసి మర్చిపోవడమే మనకు తెలిసిన విద్య ఆ క్లైమాక్స్ లో హీరోయిన్ ఏడ్చినప్పుడు నాకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తెలుసా
నాకు అలాగే అనిపించింది చాలా ఎమోషనల్ గా ఉంది అన్నట్టు మీ వైపు కరెంటు కొరత ఎలా ఉన్నాయి ఈ మధ్య మా ఇంట్లో రాత్రిపూట అస్సలు కరెంటు ఉండట్లేదు కుక్కపోతగా ఉంది
మనం ఆరు మీద పడుకుంటే కొంచెం గాలి తగులుతుంది కొత్తా ఉన్నా ఇన్మం హటర్ బల్బ్ కూడా రెండు గంటల కన్నా రావట్లేదు
అవును ఎండలు బాగా ముదిరిపోతున్నాయి చెరువులో నీళ్లు కూడా తగ్గాయి మధ్యాహ్నం పూట తాటి ముంజలు అమ్ముతున్నారు తిందామా చలవు చేస్తుంది అ అంటారు రేపు సంతలో చూసి తీసుకుందాం
సరే మీ తోటలో పండిన రసాలు మామిడి పండ్లు ఏం చేశారు మరి అమ్మ వాటన్నింటిని రసం తీసి మామిడి తాండ్ర వేస్తాను అంటుంది మీకు ఆ పండ్ల రసాన్ని పాయ మీద ఆరబెట్టడం వచ్చా
ఆ వచ్చు మా అమ్మ రోజు అదే పని మీద ఉంటుంది పరచటి బట్ట మీద రసం పోస్త సి ఎండలో మూడు రోజులు ఉండాలి పైన దుమ్ము పడకుండా సన్నటి నెట్ కప్పడం మర్చిపోకు
అవును లేకపోతే ఈగలు వాళ్తాయి కదా అస్సలు బాగోదు తాండ్రా బాగా ఎండితే పొరల్ పొరలు గా భలే వస్తుంది కదా రేపు నేను రసం తీసేటప్పుడు నువ్వు సాయానికి వస్తావు మరి నాకు
ఆ వస్తాను మ మరి వచ్చే మంగళవారం ఊరి జాతర గుర్తుందిగా అమ్మవారు ఊరేగింపు మన ఇంటి ముందు నుండే వెళ్తుందంట. నువ్వు అప్పుడు వేపాకులతో అలంకరణ చేస్తావా లే ఇంకా ముగ్గులు వేస్తావా
నేను అకిలి ముందు పెద్ద రంగుల ము వేసా
అ అవునా రంగుల ము వేసావా నీకు ముగ్గులు వచ్చా
ఆ వచ్చు అమ్మ నైవేద్యం కోసం చల్లి అన్నం ఘట్టం రెడీ చేస్తుంది జాతరలో రంగులు రాత్నం ఎక్కుదామయి ఇసారి,
అబ్బో నాకైతే అది చూస్తేనే కళ్ళు తిరుగుతాయి మనం ఆ గాజుల షాపు తోలు బొమ్మలాట చూద్దాం చిన్నప్పుడు మనం కొన్నా పీకలు ఊదార ఊదుడు గుర్తుందా ఎంత గోళ చేసేవాళ్ళమో
ట్టేవాళ్ళు అన్నట్టు మన వీధి చివర ఉన్న నా పెద్దమ్మ మనవరాలుు పెళ్లి చూసావా అమ్మాయికి పెట్టిన బంగారం నగలు అన్ని కొత్త మోడల్లా ఉన్నాయి,
ఆ చూసాను ఆ హారాలు మెడ నిండా చాలా బాగున్నాయి కానీ ఆ పెళ్లి భోజనాలే భోజనాల్లో కాయగూరలు కూర సరిగ్గా ఉండలేదు వంట వాళ్ళు హడావిడిలో ఉప్పు కూడా వేయడం మర్చిపోయారు
నిజమే నేను కూడా గమనించాను చాలా మంది కూడా అట్లానే అంటుంటే విన్నా మరి,
ఏంటే మొన్న కోసిన అనపకాయల విత్తనాలు ఎండబెట్టావా వచ్చే వర్షాకాలం నాటికి మనం ఇంటి నుండి అన్ని రెడీ చేసుకోవాలి మంచి ముదురు గింజలు వేరి పక్కనే పెట్టు పెట్టుకోమరి,
ఆ ఎండబెట్టి ఆ బూడిద కలిపి డబ్బాలు పోసించాను ఆల్రెడీ లేకపోతే పురుగు పట్టి గింజలన్నీ పాడైపోతాయి కదా ని దగ్గరున్న పెద్ద బెండకాయ విత్తనాలు కొన్ని ఇస్తావ నాకు
ఆ ఇస్తాను అవి చాలా బాగా కస్తాయి ఒక్క చెట్టుకి పది వస్తాయి నేను వాటిని పాత గు గుండలో పెట్టి తెరిచి ఉంచాను మనవి ఈసారి తోటలో తీగచ ఎక్కువ వేద్దాం తీగ జాతి మొక్కలు ఎక్కువ వేద్దాం ఈసారి తోటలో మనం సరేనా,
ఆ వేద్దాం అన్నట్టు పక్క ఊరు కొండలో జలపాతం పడుతుందట మొన్నటి వర్షాలకి నీళ్లు బాగా వస్తున్నాయని అందరు వెళ్తున్నారు చూడ్డానికి మనం కూడా ఈ ఆదివారం ఒకసారి వెళ్ళి చూసి వద్దామా మరి
వెళ్దాం కానీ అక్కడి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలంట కదా నువ్వు గట్టిగా నడవగలవా లేక మధ్యలోనే ఆగిపోత
అయిపోయింది నిను వచ్చి వారం కూడా కాలేదు ఒక ఒక సబ్జెక్టు ఆ నడవగలను లే చిన్నప్పుడు కొండలిని తిరిగిన వాళ్ళమే కదా అక్కడ నీళ్ళలో ఆడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది నువ్వు ఆ కెమెరా ఫన్ తీసుకురా మంచి ఫోటోలు కూడా తీసుకుందాం మనం ఇద్దరం కలిసి, అ మాట్లాడతు
జింగ్ పెట్టి తీసుకొస్తాను రాత్రిపూట అస్సలు కరెంట్ ఉండట్లేదు కదా ఫోన్ చార్జింగ్ ఎక్ ఎక్కుతుందో లేదో మన మేడ మీద పడుకున్నప్పుడు ఆ చల్లటి గాలి ఎం తబాగుందో
అవును మా కష్ శంలో నక్షత్రాలు చూసుకొని ముచ్చట్లు చెప్పుకోవచ్చు కింద ఉంటే ఆ దోమల గోర బలించలేకపోతున్నా నువ్వు రేపు వచ్చేటప్పుడు ఆ వేప పోవు వేయడానికి నిప్పులు తీసుకురా మరి
ఆ సరే తెస్తాను మా నాన్న ఇప్పుడే పోయి రాజేస్తున్నారు పోయి రాజేస్తున్నారు నేను కూడా వెళ్ళి అమ్మకి ఈ గిన్నెలు తోమడానికి సాయం చేస్తాను
సరేరా మరి నేను కూడా పని చేస్ కోవాలి ఇగా సాయంత్రం అయితుంది కదా ఇంట్లా పని చేసుకోవాలి
సరేరా మరి వెళ్ళు
హమ్ ఉంటాను మరి బాయ్